ఆ చె ప్పండి హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నాన్ మీరు
బాగునున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ
అవునా అయిపోయింద అండీ టిఫి అ నైట్ డిన్నర్ హలో అ డిన్నర్ అ పోయిందండి
డిన్నర్ ఆయిపోయింది మీది
అయిపోయిందండి
ఉం అ ఎం చెత్తరు ఇంకా
ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ప్పుడు ఫ్రీగా ఉన్నాను ఆ ఏమన్నారండి
డిన్నర్ చేసారా డిన్నర్ చేసి
అవును అవునవును చేసేసానండి అయిపోయింది అవును చేసేసాను అయిపోయింద
అవునా ఏం కర్రీ
ఆఅ వంకాయ ఇ గుత్తి వంకాయ
అవునా
మీరేం తిన్నారండి ఇవాళ అవును
మినిమూ మది ఎగ్ కర్రీ
అవునా ఏంటండి మీకు న చేయిమంట
నాకు నచ్చే వంట నాకు యాక్చువల్ గా ఎగ్ కరీ ఇంటి దగ్గర అయితే ఇష్టం హాస్టల్ లో నచ్చదు.
ఔనా
ఔను హస్టల చాల చెండాలంగాజెస్త్
హహ ఔనా మిస్ అవుతున్నారన్నట్టు
ఆ ఇంటి దగ్గర ఫుడ్డే ఆ ఇంటి దగ్గర ఇష్టమైన ఫుడ్స్ ఇక్కడ ఒకటి గుడా ఇష్టమ్ ఉండవ్
అవునండీ టేస్ట్ చేంజ్ అవుతది కదా
టేస్ట్ చేంజ్ కాద్ అసల్ వాటి మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకొస్తది
ఔను
ఆక్చువల నాక్ వంకాయ చాలా ఎలర్జీ అస్సల్ నచ్చదు అందుకే ఇంతక్ ముంద్ ఆ రియాక్షన్ ఇచ్చిన
విశాల్ ఏంటీ
విశేషాలేం ఉంటదీ మార్నింగ్ కాలేజ్ కెలినం ఫోన్ జుడమ్ ఫోన్ జుడడమే ఫోన్ జూడడం
అడి ఎలా జ గుతుందండి మరి
స్టడీ ఓకే
స్టడి ఎలా ఓకేనా క్లాసెస్ సేరా ఉన్నాయ్
క్లాసెస్ ఆల్మోస్ట్ టార్చర్
హవునా ఎక్కువ టార్చర్ ఉండే సబ్జెక్ట్ ఏంటండి
మాంకా నాకు చాలా టార్చ్ టే బయోటెక్నాలజీ యున్నూ బయోటెక్నాలజి స్పందన మే ఎ ఉంటా ఛాల ఇరిటే మ ఇంకొక సుటిక్స్ మేడం అంటారు చాంతను కూడా
ఓనా ఆ ఇష్టపడే సబ్జెక్ట్ ఏంటండి టాపిక్
ఇష్టమైనా సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ బట్ అదిప్పుడు లేద్గద
ఔనా లేతుల పోతే ఏదన్నా ఇగ స్నూజ్ మాక్సింస్ ఏమైనా ఇష్టమా చదవడం రీడింగ్
ఇ అ పో చిల్ కావడానికి జస్ట్ మూవీస్ చూడం మూవీస్
అవునా అవునా ఏ మూవీ అంటే చాలా ఇష్టం అండి
ఆ మూవీస్ ఒక్కటా ఎన్నన్ని చెప్పాలి చాలా ఇష్టం నాక్ మూవీసే ఇష్టం
అవునా ఏ హీరో అంటే చాలా ఇష్టం అండి
హీరో విజయ్ దలపతి
అవునా
అవునండి వాన్ మూవీస్ అన్ని నాకు ఆల్మోస్ట్ పిచ్చి కాజల్ మూవీస్ అన్ని చాలా పిచ్చి
అవునా హుమ్ నాకు ఫేవరెట్ అని అలా ఏం లేదు బట్ చిరంజీవి అంటే ఇంట్రెస్టెడ్
మై గాడ్ కొనిదలస్ ఫ్యామిలీ కొనిదలా ఫ్యామిలీ ఆ అంటున్న
ఆ అండ్ హిందీలో అంటే సల్మాన్
ఓహో సల్మాన్ కాన
అవునండి అంటే అంతా అంటే బోత్ ఆర్ సేమ్ బట్ సల్మాన్ అంటే కొంచెం ఎక్కువ
ఓ ఎందుకి ఎలా
ఏరేదు షారుక్ అల్సో హింది నా
ఆ
బట్ సల్మాన్ అంటే కొంచెం చిన్న అప్పటి నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్
మరి హీరోయిన్
హీరోయిన్స్ అంటే అది జరిఖన్ హిందీలో జరింఖన్ అండి
అవునా నాక్ కాని నిజంగా ఐడియా లేదు
అవునా
ఇ
రెడ్డి ముగిచ తెల్గులు అం టే అంతగా మన చేవి అన్నీ ఏం లేవు కనీ సోనా శ్రీ ఆ అనుష్కా శెట్టి ఆమె మంచి
ఓ అనుష్ కా అనుష్క నాచ్ అే ప్రభాస్ కూడా నచ్చాలి కదా మరి
అంటే అంతగా నచ్చడం అని కాదు కని ఆమె క్యారెక్టర్స్ అలా బాగుంటయి
హొ ఇంకా ఓ ఇంకేవరు నచ్చరా తెలుగులో
అంటే అలు అర్జున్ అండ్ రామ్ ఇస్ ఓకే బట్ ఓకే ఓకే జస్ట్
ఓహో ఓకే ఓకే
ఉమ్ డ్రెస్సింగ్ సెన్స్ స్ స్మైల్ అంతే
ఓ రామ్ అయితే క్యూట్ ఉంటాడానా
ఆ హా అవును మీకండి
నాకు ఈ రోజులలో విజయ్ తలపతి లేకపోతే ధనుష్
అవునా
ఆ ధనుష్ కాకపోతే ఇంకా సందీప్ కిషన్
అవునా
ఆ ప్రదీప్
హ
రీసెంట్ గా కొన్ని కొన్ని మూవీస్ ఇష్ట ఉళ్ళ చాను నచ్చస్తరా ఆ హీరోయిన్స్లా బ్వియస్లీ కాజల్
అవును హా హా
ముంంచిప్ప ఇరే
ఉమ్ హిహంద్‌లో
ఇంత మంది వచ్చినా అదయితే మారేదు ఇట్లా
హా హా
కిందిలోనా కిందిలో శ్రద్ధ కపూర్
ఓ అవున్నాయిస్
ఉ ఇరు అంటే ఆబ్వియస్ సిద్ధార్థ్ మల్హోత్రా
అవునా సిద్ధార్థకే అవును శ్రధ కొంచెం క్యూట్ గా ఉంటు అది
క్యూట్ స్వీట్ డెస్ స అయితే సూపర్ ఇంకా
ఇన్నోసెంట్కా మంచి ఉండదామే అవును హా అవును
సిద్ధార్థ అయినా లేకపోతే రణవీర్ రణవీర్
అవునును
కానీ వాళ్ళు తక్కువ సిద్ధార్థ్ బావ
అంటే హారర్ రొమాంటిక్ యాక్షన్ ఎలాంటి మూవీలు వస్తాయి
థ్రిలర్ థ్రిల్ర్ యాక్షన్ థ్రిలర్స్
అవునా
ఆ ఫ్రెండ్షిప్ మూవీస్ కూడా చాన ఇష్టం యాక్షన్ థ్రిల్లర్స్ బాగా నచ్చి తవాతో లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా ఇద్దాం కదా హిట్ మూవీ హిట్ మూవీ అట్లా ఉంటాయి కదా
ఆ
స అట్లాంటివి చాలా సియడి వీలు ఉంటే చాలా ఇష్టం నాకు
ఆ సిఐడి ఈస్ ఆల్సో
మీకెట్లాంటి జానర్లు ఇష్టం
ఆ సి ఐడి క్రైమ్స్ ఇలా ఇలాంటివింటే ఇంట్రెస్ట్ అ హారర్ టూ మచ్ ఇంట్రెస్టింగ్
ఓ మై గాడ్ నాకు హరర్ అసలు సెట్టే కాదు
హరర్ అంటే చాలా చాలా హ
హారర్ చూస్తా కానీ పొద్దుందాకా నైట్ అయిపోయినవ్
అవును చాలా మంది భయపడతరు
ఆ లేదు భయం అంటే డైలీ ఉంటదా గానీ అప్పటి మందం చూడ్డానికైనా భయం ఉంటాది కదా ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ తోని ఫ్రెండ్స్ తొని చూసుడయితే ఓకే గాని ఒక్కదాని చూసే వరకు మంచిగానే ఉంటది తర్వాత స్ ఆ తర్వాతనే స్టార్ట్ అంతా మరల హాస్టల్ మనం ఉండే ఇగ చాలు కదా
అవును
అ
ఇంకా ఏంటి విశేషాలు లేదు కాండి మాది కాగజ్ నగర్ మీది వరంగలా అండి
ఆ అవును
అంటే హాస్టల్ వరంగల్ అ అని ఏంటి పేరు
లేదు హాస్టల్
అవునా
ఇల్లు కూడా వరంగలే యూనివర్సిటీ కాదు బొల్లికుంట వాగ్దేవి
ఆ అవునా హ హ్మ్ ఇంకా ఏంటండి నేను యాక్చులీ నాది కేయూ వరంగల్ యూనివర్సిటీ బట్ నేను లోకల్లోని కాలేజ్ బీకామ్ జనరేషన్ ఎడ్యుకేషన్ లో ఇక్కడే చేసా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అవును
అవునా
అవును
హ
తాకతయ బట్ ఇప్పుడే ఇప్పుడే రీసెంట్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది నాది ఇక్కడ కాలెజ్ నగర్ నుంచి చే చేసా అవునండి
ఓహో ఎట్లాంటి పడతాను ఇంట్రెస్ట్
యాక్చువల్లీ మనకు ఇష్టమైనవి అంటే దొరకవు క్చువల్ నాకు ఐఏఎస్ ఐపిఎస్
లైఫ్ ఏమి ఇస్తు అదన్నే తీసుకు కోల్ మన
టీచింగ్ లో ట్రై చేస్తున్నా
ఓ మై గడ్
ఎస్
యా ఏ సబ్జెక్ట్
ఇంగ్లీష్
ఓ నా ఫేవరెట్ సబ్జెక్ట్
ఎస్
న్యా
ఉ
ఎ ఇష్టమా ఇంగ్లీష్
అవును
అవునా
ఉమ్
అ మ నచ్చిన టీచర్ వల్ల ఇన్స్పైర్ అయ్యలా లేకపోతే మీరు సబ్జెక్ట్ వల్ల
అలా ఏం లేదు బట్ ఇ మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్
ఈ సిఎస్టర్ తీసుకున్నారా
అవును
అవునా
ఉ
సరే ఓకే మరి బాయ్
ఓకేనండి
ఆ బాయ్
బాయ్ రేపు ఫ్రీ ఉంటారండి
అంటే రేపు కూడా చేయొచ్చా
అవును ఒక నిమిషం నేను నార్మల్ కాల్ చేస్తా ఒక్క నిమిషం
ఆ సరే ఓకే